హలో
హలో నమస్కారమ అండి
నమస్కారం సార్ మీది ఈ భోజనం అయింద మధ్యాహ్నం
ఆ బోన్ చేసాయండి మీరు బోన్ చేసారా
ఆ ఏం తిన్నారండి ఇవాళ మధ్యాహ్నం మధ్యానం భోజనం లో
తిన్నామండీ.
మ్
మీరేం తిన్నారండి?
నేను అన్నము పప్పుషారు తిన్నాను.
ఓకే అండి.
డు వంట అంటే మీకు ఏమన్న ఆలో ఉందా? అభిప్రాయం ఏమన్న ఉందా?
అంటే నార్మల్ గా మంచి హెల్తీ ఫుడ్ ఉండేతావ అట్ల
మ్. మామూలుగా ఆహారంలో ఎక్కువ ఏమేమి ఉంటాయి? స అదే సంపూర్ణ ఆహారం అంటే ఏమేమి ఉంటాయి?
ప్రోటీన్, ఫ్యాట్స్ అలా ఉంటాయండి. ఎక్కువ ఫైబర్
పిండి పదార్థాలు, మాంసం, అదే మాంసపు క్రుద్దులు, కొవ్వు ఖనిజ లవణాలు, ఆ ఇంకా పీచు పదార్థాలు.
అవునండి.
ఆ విటమిన్ లు
ఆ విటమిన్స్ అండ్ మినరల్స్, మనకు కావాల్సిండేటివి అండ్ వాటర్
ఆ ఇవన్నీ కలిసిన హొల్ ఫుడ్ అన్, ఆ ఇవన్నీ ఉన్న సంపూర్ణ ఫుడ్, ఫుడ్ అని ఏదంటారు? దేన్ని అంటారు?
ఏమో అండి. అంత ఐడియా లేదు మీకేమన్నా తెల్సా అండి
ఆ ఇవన్నీ కలిపి మొలకెత్తిన గింజనాలు, గింజలు ఉంటారు కదా పసర్లు, బొబ్బర్లు. ఇంకా వేరు శనగలు, రాగులు, సజ్జలు. వీటన్నిటిని నైట్, నానపెట్ టి మార్నింగ్ తడి గుడ్డలో కట్టి, ఒక టూ, రొండు మూడు రోజులు ఉంచితే మొలకలోస్తాయి. దీంట్లో మనకు కావాల్సిన అన్ని కార్బోహైడ్రేట్ లు పిండి పదార్థం, పీచు పదార్థం ఇంకా విటమిన్ ఇ కూడా ఎక్కువ ఉంది. కానీ ఎక్కువ తీసుకుంటే ఆ గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తదండి.
అంటే ఎక్కువగా ప్రొటీన్ ఫుడ్ గాని ఉన్ టుందా అండి? ప్రోటీన్ ఐటమ్ గాని అందులోనే?
ఆ ప్రోటీన్ కూడ వస్తుంది అందులోనే. ఏ టు జేడ్ అన్ని ఇందులోనే అంటే మనకి కావల్సిన అన్నివి హొల్ ఫుడ్ గా సంపూర్ణమైన ఆహారం అంటే ఫస్ట్ వస్తుంది. మొలకలు. తర్వాత ఫ్రూట్స్ వస్తాయన్నమాట. మనము ఎ ఎన్ని మనకి ఎన్ని రకాలుగా ఆహారం లభిస్తుంది? ఎన్ని విధాలుగా? తెలుసా మీకు ఏమన ఐడియా ఉందా?
అంటే మనకు రెండు విధాలుగా ఉంటుందండి.
ఆ
అంటే ఒకటి సాలిడ్ ఫాము, ఇంకొటి లిక్విడ్ ఫాము అనేది. అంటే సాలిడ్ ఫామ్, సాలిడ్ ఫామ్ అంటే మామూలు మనం భోంచేసే అన్నం కానీ,
అహ ఆహారం, ఆహారం ఏ విధంగా? ఎన్ని రకాలుగా మనకు లభిస్తుంది?
అంటే కర్చ నాకుతం కద నిమ
హుషర్ లేదా మనకి ఎన్ని రకాల ఆహారం దేని ద్వారా సప్లై అవుతుంది మనం మొక్కల ద్వారా తీసుకునేది ఒక రకం
అవును అవి రెండు ఉంటారండి మక్కల ద్వారా అండ్ జంతు దోల్ ద్వారాగాని భిస్తుంది
ఆ అవును
అంట
మనకి ఎప్పుడైనా మీరు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆహారం కొర అనేది ఎక్కడైనా న్యూస్ లో వార్తలలో విన్నారా
ఆ విన్నామా అండి
అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి
అంటే టూ త్రీ ఎయర్స్ బ్యాక్ ఏమో కేరళలో ఫ్లడ్స్ వచ్చిన అంటే వరదలు వచ్చినప్పుడు
హ
అక్కడ ఆ ఏరియాలో చనా ఆహార కొరత ఎదురైందయి
ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటారు
అంటే ఆ టైమ్ లో గవర్నమెంట్ బోర్డ్స్ ద్వారా లే హెలిఫ కడర్స్ ద్వారా అలా ఫుడ్న సప్లై చేయాలండి అందరుూ ఓకే అండ్ ముఖ్యంగా చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి కదా
ఆ ఫ్లట్స్ వచ్చినప్పుడు వే వచ్చిన పంటలు కూడా డ్యామేజ్ అవుతాయి కదా
అవునండి రైతులు కూడా నష్టపరిహారం అలా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే కాస్తమేలు
అప్పుడు కొన్ని పూర్తిగా వాటర్ లో పాడైపోతాయి నీళ్ళల్లో అద వర్షపు నీళ్ల్లో వరదల్లో కొన్ని కొన్ని మామూలుగా ఉంటాయి కదా అటు యూజ్ చేయకుండా వాడుకోడానికి పనికి రాకుండా ఉంటాయి
అవును
అడు వాటిని గవర్నమెంట్ ఏం చేస్తారు చేయ్యాలనుకుంటున్నారు మీరు
సే అలాంటి వాటిని కాగాని వాటి అంటే పశువులకి అలా ఏమన్నా కొంచెం కొంచెం మేత్తల అయినా వెయ్యొచ్చు
అ
లేదా అదే లేదా రైతులే వేాల దాన్ని అలాగే దున్ని చేసి దాన్ని నెస్ట్ నెస్ట్ పొలంకి ఎరువుగా వాడొచ్చండి దాన్ని
దానికి గవర్నమెంట్ ఎంతో కొంత రీఫండ్ చేయాలంటారా
గవర్నమెంట్ కూడా కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తే మేలండి కా
మీ ఉద్దేశంలో పాడైన పంటని ఏం చేస్త బాగుంటుందనుకుంటున్నారు
అోవేళ వర్షం ద్వారా పాడైన పంట అయితే మాక్సిమం ఏం చేయలేమండి అది అదే అంటే గవర్నమెంట్ ఇంకా రైతుకి ఏమన్న కొంచెం సహాయం చేస్తే ఆర్థికంగా రైతు అ
హ
ఇంకేమన్నా వేరే ప్రాబ్లం వల్ల వస్తే ఇంకేం మనకేం ఉండదండి
ఓకే సార్ ఇంకా మీ మీక ఎప్పుడైనా ఇలాంటివి ఆహార కొరత అనేది మీ ఊర్లో జరిగిందా
మా ఊరులో నేను చిన్నగున్నప్పుడు ఆహారం కొరద్దేం లేదు గాని వాటర్ కొంచెం ఇబ్బందుండే అండి మా ఊర్లో
హ్మ్మ్ దానికి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదా?
అంటే చాలా ప్రభుత్వం గాని, చానా చోట్ల బోర్ వేయడం గానీ అలా చేస్ వచ్చిందండి కానీ బోర్ లో కానీ వాటర్ రాలే అండి ఎక్కువ రోజులు
హ్మ్మ్ దానికేం చేయాలంటారు గవర్నమెంట్? ఎవర ఎవరి దృష్టికి తీసుకెళ్తే మంచిదంటారు ఏదైనా ఊర్లో ఏమైనా సమస్ సమస్యస్ ఎంత వరకు తీసుకెళ్తే బెటరంటారు ఎవర వరకి తీసకెళ్ళిండ్రూ
తే వాళ్ళ పై అధికారల వరకు తీసకు వెళ్ళి దానికి తగ్గట్టు ఏమన్నా! సొల్యూషన్ ఆలోచి చ్చి దానికి యూస్ అయ్యేలా చేస్తే మేలండి ప్రభుత్వం కూడా.
ప్రభుత్వ విధానం అదే మార్చుకోవడానికి మనమంతు సాయంగా ఏం చేయ్యాలంటారు?
అ ముఖ్యంగా మనం మంచి నాయకుని ఎంచుకోవాలండి. మొదటి
అర్ ముందయితే మనం ఎంచుకున్న నాయకుడు వారికి మన దృష్టి మన లోపన్ని ఏదేదతే సమస్యుందో అది తీసుకెళ్లాల
అవునండి
ఇంకా మీరు డైలీ ఎలాంటి ప్రదషిస్తుంటా ఉంటారు ఇవన్నీ హోల్ కోల్డ్ ఫుడ్ కంప్లీట్ ఫుడ్ వచ్చేలాగ ఏం తీసుకుంటారు? ప్రోటీన్ కోసం తీసుకుంటారు. ప్రోటీన్ కోసం ఎక్కువ ఏం తింటారు డైలీ?
ఏ వీక్లీ టూ టైమ్స్ అలా నాన్ వెజ్ తింటానండి
హ్మ్మ్
ను చికెను అండ్ ఫిష్ తింటానండి
హెల్త్ ఫ్యాక్టరీ కోసం అండి ఆరోగ్యమైన కొవ్వు కోసం
మాక్సిమం అవన్నీ నాన్ వెజ్ లోనే దొరుకుతుందండి చికెన్ మటన్ లోనే
ఇది హెల్తీ ఫ్యాట్ అనేది బాదం, జీడిపప్పు, అవిస గింజలుంటాయి గదా. గుమ్మడి విత్తనాలు
హెల్దీ ఫార్టే కానీ లిమిట్ లో తినాలండి ఎక్కువ తిన్నా అళ్ ఇబ్బంది
ఆ
ఇంకా అ ఫ్రూ పండ్లేమి తీసుకోరా ఫ్రూట్స్ ఏమి?
ఫ్రూట్స్ లో నాకు తెలిసినంత వరకు జామకాయ అయితే మంచి ఫ్రూట్ అంట అంటే అన్ని విధాలుగా యూజ్ అవుతుంది
ర లో రోజుకి వారానికెన్ని రోజులు తింటారు?
ఆ కూూరలు టూ త్రీ డేస్ తింటామండి
హ
అలాగే కాయగూరలు అన్నీ తింటాము
హ్మ్మ్ గోధుమ రెడ్డి జ్యూస్ అనేది మీకు ఆ ఆ అవగాహన ఉందా
గోదుములా న
గోధుమ గడ్డితో చేస్తారు కదా జ్యూసు.
ఆ లేదండి అంతగా
గోధుమని ఒక వారం రోజులు పండించి ఆ తర్వాత వచ్చినా మొక్కని కట్ చేసి, జ్యూస్గా తయారు చేస్తారు దాని వలనా కొత్త బ్లడ్ వస్తుంది, బ్లడ్ లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గుతాయి. ఇది ఐడియా ఉందా.
ఏమో అండి మీరు చెప్తుంటే తెలుస్తుందండి ఇదే ఫస్ట్ టైం వినడం.
మీ మీ దగ్గర ఇక్కడ ఇట్లా పార్క్స్ ఏం ఉండవా వాకింగ్ ట్రాక్లవి. అక్కడం అక్కడా చిన్నగా వ్యాపారం ఏదో పెట్టుంటారు కదా గోధుమ గడ్డిది.
ఆ అలాంటివి ఏమి లేవండి. మాములుగా ఏమన్నా చిరుతిండ్లు ఉంటాయి చిన్నపిల్లల కోసం. ఇగ అన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయండి.
ఆ
ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మేలండి మనకి హెల్త్
ఎందుకని ఫాస్ట్ ఫుడ్డే ఎక్కువ ఉంది మీ దగ్గర. హెల్తీ ఫుడ్ హెల్తీ స్నాక్స్ అనేవి పిల్లలకి ఎందుకు ప్రొవైడ్ చేయడానికి కి ఇష్టం చూపించట్లేదు.
అంటే చాలా మంది చిన్న పిల్లలు తినడానికి ఆసక్తి చూపియరండి. అంటే చాలా మంది పేరెంట్స్ కూడా ఇంకా చిన్నపిల్లలు ఏడిస్తే ఇంగా మాక్సిమం ఫాస్ట్ ఫుడ్డే పెట్టేకి ప్రిఫర్ చేస్తారు.
అవును వాళ్ళని ముందు తల్లిదండ్రులు చెప్పాలి ఇది హెల్దీ కాదు అన్ హెల్
అ తల్లితండ్రులకి కొందరి వల్లా చిన్న పిల్లకి కూడా అలాగే ఇప్పుడు.
హ్ అలా పెడితే మార్చుకోవా మారడానికి ఛాన్స్ ఉంటుంది.
అవునండి.
మీరు ఉప్పు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారు డైలీ.
ప్పు డైలీ అంటే తినే ఫుడ్ తో అంతా కలిపి రోజుకో టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా తీసుకుంటామండి.
టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ కన్నా సిక్స్ గ్రామ్స్ కంటే తక్కువ ఉంటే మంచిది.
అవునా అండి నెక్స్ట్ టైమ్ నుంచి ట్రై చేస్తాండి అయితే అలా.
మామూలుగా డైలీ రోజు వాటర్ ఎంత తాగితే బెటర్ అంటారు.
ఫైవ్ టు సిక్స్ లీటర్స్ తాగితే మేలండి.
ఫైవ్ టు సిక్స్ తాగగలమా మనం.
ఆ నేను తాగుతా అండి ఫైవ్ లీటర్స్ పైనే అబోవ్.
హ్
అంటే చిన్న పిల్లలయితే ఒకేళ టూ లీట టూ లీటర్స్ తాగినా అలకు చాలా అండి.
ఇంకా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా దాని గురించి మీ అభిప్రాయం. అది డైలీ తీసుకోవాలంటారా లేదా దాన్ని స్కిప్ చేయొచ్చు
బ బ్రేక్ఫాస్ట్ తప్పకుండా తీసుకోవాలండి ఒకవేళ లంచ్ స్కిప్ చేసిన ఏం ప్రాబ్లం ఉండదు అండ్ నైట్ డిన్నర్ ఎంత త్వరగా చేస్తే అంత మేలండి మన డైజెషన్ కూడా
ఆ ఆరోగ్యానికి అంత మంచిది అంటారు
రోజుకి టూ టైమ్స్ ఏ తింటే ఇంకా బెటర్ అండి
ఆ మరి బాగా నైట్ ఆకలిస్తే ఏం ఏం తీసుకోవచ్చు అని సలహా ఇస్తార హలో
కొంచెం ప్రొటీన్ ఫుడ్ అలా ఎక్కువ తింటే ఆకలి కూడా అవ్వదండి
అ
అంటే నైట్ టైమ్స్ ఏంది తినకూడదని ప్రిఫర్ చేస్తాండి ఈ ఈవినింగ్ సిక్స్ సెవెన్ లోపు తినేస్తే మేల అండి హెల్త్ కి
ఓకే సార్
ఓకే